హలో
హలో
బాన్నామ్ మ
ఊ బానప
ఉ ఆ పండగ ఉగాది పండగ ఉంది గదా ఆ పండగ కి అ ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో చెప్తావా
ఉగాది పచ్చడ తొమ్మిది రకాలు వేసేసారు కదా తోమ్మి వేప పూత మామిడి మామిడికాయలు చింతపండు కొంచెం బెల్లము
ఇంకా
వినిపిస్తుంది చింతపండు వేప పూత మామిడికాయ ఉప్పు బెల్లము ఇంకా కారము ఇంకా వచ్చేసి
అది కలిపే విధానం ఎట్లుంటదు
అన్ని తీసుకొని ఒక బౌల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క సపరేట్ బౌల్లో పెట్టుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో కలుపుకోవాలి
సరే ఆ
ఒకసారి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి
సాంప్రదాయ వస్తువులు ఉంటాయి కదా సాంప్రదాయ దుస్ అది ఫెస్టివల్ కి ఏ వి విధంగా డెకరేషన్ చేసుకోవాలి మ సాంప్రదాయంగా ఎలా రెడీఅవ్వాలి అది ఏమైనా తెలుసా నీకు
అంటే పండక్కు మనము రెడీ అవ్వడమా లేకపోతే ఇంటి అలంకారనామా
ఇంటి అలంకరణ మరియు ఇంట్లో వాళ్ళు ఎలా రెడీఅవ్వాలి సాంప్రదాయ దుస్తుల్లో అనేది
ఇంటి అలకరణ అలంకరణ అంటే ఇంకా పండగ ఫెస్టివల్స్ అంటే ఇంకా మా నార్మల్గానే ఎక్కువగా అలంకరణ చేసుకుంటారు కదా అప్పులతో అ అలంకరించుకొని మామిడి తోరణాలతో అలంకరించి పూజలు అందుకు గుళ గు గుళ్ళకునుకొని వెళ్ళడము వెళ్ళ సాంప్రదాయం అలా కట్టుని
అవును ఎలాంగా నీలో లేదా పట్టు చీరలు హు ఇట్లా కాటన్ దుస్తులు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి
ఉండ వెళ్తారు గుడికి మొదటి పండు కాబట్టి కొత్త సంవత్సరం
హు
తెలుగు వాళ్లకు వచ్చే మొదటి పండగ ఉగాది కాబట్టి సాంప్రదాయంగా చేసుకుంటారు దీపి వంటలు అలాగా బంధువులందుకు పిలుచుకుని ఇంటికి
అవును
హు ఎక్కడికైనా సినిమాకు కానీ ఏద ఎక్కడికైనా టూర్ కు అలా వెళ్ళడము గుళ్ళకు వెళ్ళడము అలా చేస్తారు అందరూ కలిసి సంతోషంగా ఉంటారు
హు ఆ అవును మా ఇంటి దగ్గర చెట్లు చాలా ఉన్నాయా
ఉన్నాయి
ఆ వాటికి నీళ్ళు ఎక్కువ పోస్తంటే ఎండిపోతున్నాయి
అవి వాతావరణం బట్టి ఉండయి అవి ఎఎండకు ఎక్కువ గా ఉండడం వల్ల కూడా వాడిపోవచ్చు కొంచెం నీడ కూడా తాగలాలి కదా
అవునా
నాలుగు సతవులు అలా వేయడం మంచిది
అ కాదు మట్టి ఏదైనా చేంజ్ చేయ్యాలా ఏరుువలు అట్లా ఏదైనా వయ్యాలా అని
చేన్ చేయొచ్చు మట్టి చే చేయచ్చు ఏదన్నా ఏదన్నా తీసుకుని అలా మట్టిని కదపడము లేకపోతేనా ఎరువులు అట్లా ఉంటాయి దానికి కెమికల్స్ లాంటివి మందులు కూడా ఉంటాయి అవి కూడా వాడవచ్చు
కాదు నీకు తెలిసిందేవి చెప్పు
ఇంకావి చెప్తున్నాను ఎక్కువ ఎండలో లేకుండా కొంచెం నీడ ప్రాంతం కూడా ఉండాలి మరీ ఎక్కువ ఎండలో ఉండగాన చెట్లు నువవు ఎంత చూసుకున్నా వాడిపోతాయి
అవునా సర అయితే
హ
అంటే ఎరమట్టి లేదా ఎరువు ఏదైనా ఆవుపేడ అట్లా ఎక్కువ వేయాలా లేదా అనేది అడుగుతున్నాను
ట్టి యూజ్ చేస్తారు కొ కొన్ని ప్రాంతాల్లో నల్ల మట్టి యూజ్ చేస్తారు అంటే అక్కడ దాన్ని బట్టి అలా వాడతారు అన్నమాట మాకు ఇక్కడ నల్ మటి వాడతారు చెట్లకు కొంచెము పెరుగుదల బాగుం ఉందనేసి
అవునులే
చెట్టు పొదలల దగ్గర కొంచెం ఏదన్నా తీస్ కుని కలపడము మట్టి లోపలికి
అవున్లే
మ్ కలిపి తర్వాత ఏదన్నా మట్టి ఏ ఎరువులు కానీ ఏదన్నా ఉంటాయి కదా, అవి వేయచ్చు.
అది ఏ ఎరువు ఏమని అడుగుతున్నా
ఎరువు అంటే అంతగా తెలీదు అంటే చెట్లను బట్టి వస్తాయి కదా ఒకటే అని ఉండదు కదా చెక్క ఉంటారు చె చెక్క అంటారు చూడు నార్మల్ గా ఎరువులలో చెక్క వాడతారు కొన్ని స్ప్రేస్ కూడా ఉంటాయి, అంటే మందు మందు కానీ స్ప్రే కొట్టడము చెట్ల పొదలలో స్ప్రే కొట్టడం అలా ఉంటాయి.
అవే నీక ఏవైనా తెలిసిన ఉంటే చెప్పు నేను ట్రై చేస్తాను
అంతగా తెలీదు ఇట్లా వాడతారని చూసినాను అంతే కానీ అంతగా నేనైతే యూజ్ చేయలేదులను ఎంతవరకు
సరే అయితే
అ
తమలపాకులు ఖర్చు చేయాలని ఖర్చు చేయడానికి అవి గోర్లు అవి దొరుకుతాయి కదా
ఆ మన నేల్స్ తో కట్ చేస్తే అవి వాడిపో పతై అవి నెయిల్స్ కట్ పెట్టి కట్ చేసే చెట్టు పెరుగుదల కూడా బాగుంటుంది చెట్టు కూడా బాగుంటుంది మన గోడు తగితే అవి చెట్టు అనేది వాడిపోతుంది
ఆ చెట్టునే తములపాకుల్ని కట్ చేయడానికి ఏది యూజ్ చేస్తారు
దానికి ఆకులు కట్ చేయడానికి నెయిల్స్ అనేవి సపరేట్ గా దొరుకుతాయి అవి తెచ్చుకొని మన చేతికి కట్ పెట్టుకొని కట్ చేయాలి
ఆహా అది ఆన్లైన్ లో కూడా దొరుకుతాయా
ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి ఎక్కడైనా షాపులలో కూడా దొరుకుతవి నాకు తెలిసి
చేయిచుకుదా
కతెర్తో కట్ చేేయొచ్చు కానీ మన కత్తెర్లు మన చేతి కన్నా ఆకులు కట్ చేయడానికి మేల్స్ కట్టెరు ఉంటాయి. అవి తెరుచ్చుకొని కట్ చేయడం వల్ల చె ఇటు కూడా బాగు అ చాలా మంది అలానే నేలు కట్టడితోనే కట్ చేసారు ఇలా కత్తెడితో అలా వాడితే కొన్నిసార్లు చెప్పలేము చెట్టు అనేది పెరుగుదల బాగుండదు తొందరగా వాడిపోతుంది కూడా
ఆ
ఆ
సరే అయితే గోర్లు అవి కొనుక్కచ్చుకోవాలా
ఆ అవి కొనకొచ్చుకొని చేతికి పెట్టు కొని కట్ చేయాలి
మ్ అట్లే అలోవేరా చెట్టు ఉందియా అలోవేరా చెట్టుకి జ్యూస్ చేసుకో పో వచ్చు కదా అలోవేరాతో
కొన్ని పడుగడి పడిన తాగవచ్చు ఫేస్ కైనా అప్లై చేయొచ్చు తలకైనా అప్లై చేసుకోవచ్చు.
ఉ అది జ్యూస్ ఎట్లా చేస్తారు చెప్తవా చేసుకుంటానా
అవి అలోవేరాంజ అనేది కట్ చేసుకొని పైన స్టీల్ తీసేసి లోపల గుర్చుంటుంది కదా అది వాటర్ తో కడిగి క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ ఆడి కొంచెం షుగర్ గానీ వేసుకొని తాగొచ్చు పడుకునప్పుడు తాగితే మ హెల్త్ కూడా మంచిదే
అవునా
అలానే ఫేస్ కైనా పట్టించుకోవచ్చు ఫేస్ కేన్గాని పట్టించుకోవచ్చు అలానే పసుపు వేసుకొని కొంచెం ఏదైనా అందులోనే కలుపుకొని ఫేస్ కు పట్టించుకోవచ్చు ఫేస్ కూడా ఏదన్నా మొటిమలు అలా ఉన్నా కాని మంచిదే తల ఊ ఏదన్నా చుండ్రు అలా ఉంది ఇది వెంట్రుకలు రాలిపోతున్నాయి ఒత్తిడి వల్ల అనుకున్నా గాని అది అలవేలు కూడా పట్టించుకోవచ్చు తలకు అందులో కొంచెము ఆనియన్ వేసుకొని ఎరగడ్డ వేసుకొని రెండు మిక్సీ ఆడించుకోవాలి.
కాదు మా గోరింటాకు కూడా యాడ్ చేసుకోవచ్చు కదా గోరింటాకు మెంతులు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు కాదా అలోవేర లో
కొచ్చు నువ్వు అలోవేరా వేసుకున్నప్పుడు ఆనియన్ ఇవి మెంతులు వేసుకొని పట్టించుకొని మిక్సీకి తలకు పట్టించుకొని తర్వాత తల స్నానం చేయొచ్చు దానివల్ల జుట్టు రాలిపోవడము సుండ్రు అలాంటివి తగ్గిపోతాయి వెంట్రుకలు కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి
అవునా
ఉ
అయితే అలోవేరా ఇంకా ఏమేమి వేయాలి
మెంతులు
ఉ ఆనియనా
ఆనియన్
ఈ మూడు చాలా
మూడు చాలు
సరే అయితే హెయిర్ గ్రోత్ బా బాగా పెరుగుతుందా
ఉ పేరుగు తుంది అలవేర వేస్కోడం వల్ల హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది వెంట్రుకలు రాలిపోవడం కూడా తగ్గుతుంది మెంతులు ఆనియన్ ఇవి వేసుకోవడం వల్ల
సరే అయితే నేను ఒకసారి ట్రై చేసి
కావాలంటే పడిగుప్పున ఒకేలా హెల్త్ బాలేదనుకున్నప్పుడు ఇప్పుడు అలోవేరా కలకండ కలకండ అవి వేసుకని నైటే నానబెట్టుకో కుండలోనే వేసి కొన్ని వడ వేసి పడిగడుపున తాగిన హెల్త్ కు మంచిది
సరే
ఉ
సరే అయితే ఉంటామా
ఉ